హలో ఆ నమస్తే మేడం
నమస్తే అండి ఆ ఏం చేస్తున్నారండి ఫ్రీనె ఉన్నార
ఆ ఫీగనే ఉన్నానండి
అదే హుమ్
మ్యారేజెస్ ఎలా చేస్తారు మ్యారేజెస్ మేడ్ ఈవెన్ అంటారు కదా
ఆ అండి మ్యారేజ్ ఫస్ట్ డే నుంచి ఏం అయన్నీ పెళ్లి చూపుల దగ్గర నుంచి పెళ్ళి వరకి ఎలా ఉంటందో చెప్తారా
ఆ చెప్తాను మేడం పెళ్ళి పెళ్ళీ ఒక అబ్బాయి అమ్మాయి యాక్సెప్ట్ చేసినాక ఆ ఎక్కువ అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంటికే వెళ్తారండి
పెళ్ళి చూపులా
మ్ ఓకే అయినాక కూడా స్టార్ట్ చేసేది కూడా అమ్మా యి వాళ్ళ ఇంట్లోనేనండి బడి అమ్మాయి వాళ్ళ ఇంట్లో కట్న కానికలు అని అంటే కట్నా కానికలు మీన్స్ వాళ్ళకు బిడ్డ తరుపున ప్రేమతో తెచ్చేట దాన్ని మనం కట్నమంటారు కానీ ఎవరి అభిమానంతో వాళ్ళు బిడ్డ సుఖపడాలని ఏదో ఒక రూపంలో ఇస్తారండి
ఓకే అండి సేమ్ అండి మాది కూడా పెళ్లి చూపులకి వస్తారు నచ్చిన తర్వాత టీ కాఫీలు ఉంటాయి ఆ రోజుకి నచ్చింది అనుకోండి టీ తాగేసి వెళ్తారు అదే ఇగ మంచి రోజు చూసుకొని ఇంగ మాట్లాడుకుంటారు సో మ్ అక్కడ నుంచి స్టార్ట్ అయితుదండి దాని తర్వాత ఓకే అనుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ తర్వాత లగ్న పత్రిక రాసు
లగ్న పత్ర పత్రిరాస్తార్ అవునండి పసుపు కొట్టడం తోటి స్టార్ట్ చేస్తారు కదా అండి
లగ్నపత్రిక అయిపోయిక ఫసుపు కొట్టడం తర్వాత నుంచి పెళ్లిి స్టార్ట్ చేసింది
అవును ఈ మధ్య అప్పుడేమో ఓన్లీ ఈశ్వరరాయ మీద పసుపు రుద్ది కింత పసుపు కాళకుపూసుకొని పసుపు కొట్టడం స్టార్ట్ ఇప్పుడేమో హల్దీ అని ని వన్ డే బిఫోర్ చేసుకుంటున్నారు కదండి అందరు
ఆ అది చేసుకున్నా కాని ఫస్ట్ అయితే స్టార్టింగ్ అయితే పసుపు దంచడం దగ్గర నుంచి స్టార్ట్ చేయాలన్నట్టు ఫస్ట్ అదే చేయాలంట ఎన్ని ఎన్ని వ చ్చిన ఏమి ఎన్ని డేస్ మారినా ఎన్ని జనరేషన్లు అయినా ఫస్ట్ టాపిక్ అయితే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు
మ్ మళ్ళీ ఎవరింట్లో పెళ్లి అయితే వాళ్ళు ఆ అమ్మాయి ఏదైనా అబ్ బ్బాయిదైనా వాళ్ళ దగ్గర వాళ్ళ అందరికీ గాజులు పెట్టిస్తారు కదండి పెళ్లి ముందు రోజు
పెట్టిస్తారు అండి గాజుల ఫంక్షన్ ఉంటది
అవును గాజుల ఫంక్షన్ అంటారండి గాజులు పెట్టిస్తారు మెహందీ ఫంక్షన్ అంటరండి మెహందీ పెట్టిస్తారు
మూడు చేస్తారు హల్ది అయితే ఈ ఇంగ అమ్మాయి అబ్బాయి చేస్తారు మెహందీకి ఇద్దరికి చేస్తారు ఫస్ట్ గాజులుఅది ఒకటి అమ్మాయి వాళ్ళు గ్రాండ్ గా చేసుకుంటారు అంటే అబ్బాయి వాళ్ళు కు పోయి కొంచెం తక్కువ అన్నట్టు
అవునండి ఎక్కువ ఏదితేైనా అమ్మాయిలే కానీది
మ్ అవును డెకరేషన్ ఉందా బేంగిల్స్ అనేది పెళ్లి కూతురుకి పెట్టిత్తారు కాబట్టి పెళ్లికూతురు ఒక్కదానికి పెట్టకుండా
అందరు తొ తోడుగా ఐదుగురికి కాదు కానీ మా సైడ్ అయితే ఇప్పుడు అందరికి పెట్టిస్తున్నారండి అట్ల ఏం లేదు
అంటే కొంచెం ఫైనాన్షియల్ గా అంటే ఉన్న వాళ్ళు అయితే చానా మందికి పెట్టించుకుంటారు కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళు ఫైవ్ మెంబర్స్ కి తెలిసిన వాళ్ళకి ఒక లెవెన్ మెంబర్స్ కి అట్లా పెడతారు ఇహ
ఆ అవునండి
సేమ్ ఇంగా దాని తర్వాత హల్దీ ఫంక్షన్ అంటే
హెల్దీ ఫంక్షన్ అంటే ఇహ అలా రోజు వా వాటర్ పసుపు వాటర్ రంధ్రాలది ఉంటది కదండి ఆ జల్లడం నుంచేని అంటే అది ఎందుకంటే మన నార్మల్ టైమ్ లో కూడా ఏమైనా దోషాలు ఉంటే పోతాయంటండి అట్లాచేస్తే
ఆ అవునండి సేమ్ అలాగే ఇగ చాలా మంది అంటే ఇగ రేప్ మ్యారేజ్ అనగా చేస్తారు సో చాలా న మంది రిలేటివ్స్ వస్తారు ఇగ బాబును అంటే పాపనన్న బాబునన్న పెళ్ళి కొతున్నాను పెళ్ళిక కొడుకున్నాన్న కూర్చోబెట్
అవును ఇప్పుడు రాయల్ చీర్లకూసో పెట్టి ఎల్లో డ్రెస్ వేసి ఇప్పుడు అ ఫిల్టర్ దా డి వాటర్ పోస్తూ ఉంటే మన మీదున్న దోషాలు పోతాయండి అది మనము హల్ది ఫంక్షన్లనే కాదండి నార్మల్ డేస్ లో కూడా మనం అట్లా చేస్తానట ఏమైనా దోషాలు ఉన్నా కూడా పండుగలుప్పుడైనా అప్పుడప్పుడు పిల్లల మించెని అట్లా చేపిస్తే దోషాలు ఉంటే ఓ తయ
అవునా నాకు తెలియదు అడిగి ట్రై చేస్తానండి ఏది ఇట్లా చేస్ స్తెనా
ఆ రంధ్రాలు వాటర్ డ్ పోస్తారు కదాండి ఆ రంధరాల గిన్నెల నుండి వాటరు పోతాయ్ కదా ఆ పసుపు వాటర్ పసుపు వాటర్ పోసి అవునవును అదిట్లా పోస్తే మన దోషాలు ఉంటే పోతాయటండి
ఆ అక్కడ హల్దీ ఫంక్షన్ అని అంటారు కానీ సున్నిపిండి రుద్దుతరు
ఆ సున్ని పిండి పసుపురుద్ది రోజు ఇంకా ఇత్తడి అన్నిీ అట్లా ఆడబెడుతరండి కొబ్బరి టైప్ లో ఉంటాయి రోజు ఫ్లవర్స్ మీద చళ్ళుతారండి
ఆ మా దగ్గర కూడా గంతే అండి ఇంగేముంటే వదన మర్దళ్లుంటే ఉంటే ఇంగ కాసేపడ్ కుంటరు డ్యాన్స్లు లేసుకుంటారు ఆ పాటలు పెట్టి ఇగ డ్యాన్స్ లే
కాదుగాని చలి కాలం అయితేనే ఇబ్బంది అంట్ వాటర్ తోటి ఈ ఈ మధ్యలో పెళ్ళిళ్ళ కంటే ఎక్కువ హల్ది యే చాలా హైలైట్ అయిపోతుంది ఎవరి ఇంట్లోనైనా హల్ది ఫంక్షన్ నే ఎంజాయ్ చేత ఆ హల్ది ఫంక్షన్ బాగా ఎంజాయ్ చేస్ న్నరేవరైన
అవును దాని తర్వాత ఇంకేముంది పెళ్లి కోరుకుొని ఆ దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉ టే పెళ్ళలి కొడుకు చేారు ఫైవ్ మెంబస్ అట్ల చెస్ ఎంత మంది ఉంటే అంత మంది చేసుకోవచ్చు ఎవరు లేకుంటే వన్ ఒకరైనా చేస్తారు ఇగ పెళ్లి కొడుకుని పెళ్లి కొడుకుని చేసిన దగ్గర నుంచి ఇగ పెళ్లి పనులు అనేది స్టార్ట్ అయితది
అవునండి నల్లగుొండలు అంటారు కూరళ్లు అంటారు అండి పీటల కోసమే డప్పులు బట్టల కోసం డప్పులు ఎదుర్కోవాలని డప్పులు
అవును చాలా ప్రాసెస్ ఉంటాందండి పెళ్ళి అంటే వన్ డే లఅయిపోతది కానీ నెల రోజుల నుంచి ఉంటది హడావిడై
అవునండి ముందు ఉంటది పెళ్ళై అయిపోయినా కూడా వన్ మంత్ ఎంత మంది వచ్చారు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఎం వంటాలు చేయాలని అవును వచ్చిన వాళ్ళు న్ రిసీవ్ చేసుకోవాలి వాళ్ళు తిన్నార లేదో రిసీవ్ చేస్ కోవాలే
ఎంత చేసిన కూడా ఎవరో ఒకరు గొడవ చేస్తారేల్ పోతార్ ఎంత మంచిగా పెట్టిన వీళ్ళు మంచిగా పెట్టలేదని
అ అవునండి చిన్నపాటి గొడవలన్ని అయితేనే ఉంటై
కామనండి అంచనేస్తారు నఎంత పెట్టినా కూడా పెట్టలేద అని అంటారు తింటారు తినలేదని చెప్ తె ఏదో ఒకటి చేసి ఇష్యూ చేసి పోతారు బట్ ఇంగ
పెళ్ళంటే మాత్రం అవునం పెళ్ళి అంట మాత్రం నాన్ వెజ్ ఉండాలి ఒకక్క ముక్క మూలుగా బొక్క తక్కువ బడ్డ కూడా గొడవ వే నండి పక్కన శత్రువులలకు మూలీగా పడిన అప్ప నాకు మూలిగా వెయలేదు వాళ్ళ దగ్గర నేను దూరమా
ఆడోలది ఎట్లుంటది ఆమెది నాగలు బాగున్నాయి కాబట్టి అతోడు మాట్లాడింది అందుకని నాతోటి మాట్లాడలేదు
అంతే వేరియేషన్ బాగుంటది
ఆమె చీర బాగుంది కాబట్టి అందర ఆతో మాట్లాడలు నా చీర బాగాలేదు నాతోటి ఎవ్వరు మాట్లాడలేదు వాళ్ళ కొడుకు కి జాబ్ వచ్చింది అ నాను దేక్కలే నా కొడుకు జాబ్ రాలే కాబట్టు నన్ను డెక్తలేదు అని అంటారు ఇంక పెళ్ళి ఏమోగాని మధ్యలో వచ్చిన రిలేటివ్స్ ముచ్చట్లయితే ఇంతకు మించి ఏం ఉండవు
అవునండి అదే జరుగుతుంది ఇక్కడ ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది అలాగనే ఉం ంటున్నారు ఈగొలకు పోతున్నారు బాగా సెల్ఫ్ రెస్పెక్ట్ మర్చపో ఇష్టంఉన్నట్టు ఉనర్ విషం ఇక పెళ్లి ఆ మా దాంట్లో కూడా అంతే అండి చుక్కా బొక్క లేనిది ఏమి ఉండద్
అవునండి ఎవరింటనేనా అంతేనండి
అవునా మీది అవునావుండి మాసాల అయితే నా రోజ చేస్
చాలా
ఆ తర్వాత ఇక పెళ్లి తర్వాత పదహారు పండగ అని ఉంటంది కాగానీ పెళ్ళికి ఇంటి కాడ చేస్తార్ వాడిబీయం పోస్తామ్
నాన్ వెజ్ ఉండాలి దాని తగ్గట్ అందరికి ఈక్వల్గా వెళ్ళి అందరినీ సేమ్ ప్రయారిటీ ఇచ్చినప్పుడే మంచిగా ఉంటదండి
అవునండి మా సైడ్ కూడా అంతే అండి ఇలాగే జరుగుతదండి పదహారు పండుగ ఉంటది నల్ల పూసల కార్యక్రమం ఉంటది
అవు నుండి ఎవరి ఇంట్లోనన్న అది ఉంటదండి పదహార్ పండుగ
ఆ పసుపులో వచ్చేసి ఇక పసుపు కుమ్మండి ఆడపరచు పెతుంది పసుపు అయితే
అవును పసుపువు కుప్పేసి తర్వాత ఆ రోజు పెళ్ళి లే వేసిన నల్ల పూసులు గుచ్చి ఆ ఆ ఇంటి ఆడపడు ఎవరు ఉంటారో వచ్చి నా కోడుకోడల్ని
అవునండి ఫస్ట్ యిత అర్ధ మొగుడు ఆట ఆడ పడుచు మా ఇంట్లో కూడా అంతే అండి ఫస్ట్ ఆడపడుచు
అవునండి ఇక్కడ ఆడపడుచులు పోరలు కొన్ని ఇళ్ళల్లో ఎక్కువ ఉంటదండి
అవునండి
ఏమింత తక్కువైనా ఇట్లా అట్ల అని ఆడపడుచుడు రోలు పెట్టించే రోజులు ఉన్నాయి అండి
అవునండి ఏదో ఒకటి అయితానే ఉంటాయి ఇగ సమ్ కామన్ అయిపోయింది ఎవరదైనా అంతే అండి ఎవర్ ఇంట్లో నైనా అంతే ఉంటది ఏమంటె చెప్పకుంటే తెలుస్తలే
చెప్పకపోద తెల్వదు పరువు పోతదని కొద్దిమంది చెప్పుకోరు కొద్దిమంది ఏమి వేయగలేక బయటికి చెప్పుకుంట
బాధలు అయితే ఉంటాయండి ఉ పెళ్ళ అంటేనే అన్నీ ఇట్ల ఇగ ఏదో ఒకటి సమస్యలు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుదండి చెనీపోయే పోతూనే ఉంటాయి జరగది జరుగుతూనే ఉంటాయి
హ్మ అవునండి
అంతే అండి మంచిగా జరుగుతది పెళ్ళి అంటే ఇగ బిఫోర్ మంత్స్ ఆఫ్టర్ వన్ మంత్ అది వన్ డే లో ఇట్లా వచ్చి అట్లా ఏళ్ళిపోతుంది కానీ టూ మంత్స్ వరకు వర్క్ ఏ వర్క్ ఉంటందండి
గాళ్ళు వీళ్ళు రిసీవ్ చేసుకొని బట్టలు పెట్టడం అని ఉన్
అవునండి కొ కొంచెం ఏమంటారు దగ్గర వాళ్ళ వరకు మళ్లి పెళ్లి బట్ట బట్టాలు పెట్టలి ఆ తర్వాత ఈ పెళ్ళళ్ల తర్వాత ఆ పూజలు ఆ అవి ఇవి ముక్కులు అవన్నీ సరిపో
టారు ఏదైనా టెంపుల్సు విజిట్ చేయడము ఇంపార్టెంట్ అండి.
అవునండి మాది కూడా అంతేనండి సో అది ఇది చేసుకున్న సరికి టూ త్రీ మంత్స్ అల్లనే గడిచిపోతద్ పెళ్లి లోనే ఇగ ఆ లెక్కలు అవి ఇవి చేస్ దాంట్లో కూడా బాగానే ఉందండి నేన్ కొన్ని టూ త్రీ మంత్ చి చెప్పారండి అవి నాకు తెలియదు సో నెక్స్ట్ టైమ్ అవి ట్రై చేస్తానండి థ్యాంక్
థ్యాంక్స్ అండి